ఇందకేమో చెప్తానవ్రా కట్ అయింది
ఆ వాళ్ళు వద్దంట వాళ్ళ అబ్బాయి వాళ్ళు
మ్మ్
అమ్మాయి వాళ్ళేమో ఇప్పుడే కావాలి మళ్ళా వదిలేెత్తేట్లా అన్నట్టు అమ్మాయి వాళ్ళు
మ్మ్
రేపు ఎంగేజ్మెంట్
రేప్ చిన్నై రేపేనా
ఆ రేపు ఎంగేజ్మెంట్
వామ్మో
అమ్ములతో అమ్ములతో చెప్పి ఆ వాళ్ళే అంటారు అబ్బాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళే ఇప్పుడు వద్దంటారు అమ్మాయి వాళ్ళే ఇప్ ఇప్పుడు కావాలంటారు
అదే వాళ్ళే ఎట్లా చూసుకుంటారని అనాలె ఎంతనుకు ఇతలా
మ్మ్ అంటిగా ఆస్తుంది కదా అన్నట్టు అనుకున్నారేమో మరి
అబ్బాయి వాళ్ళకు ఉందా ఆస్తి
ఆ ఉంది మంచిగనే
అందుకే కాచ్చు సేమ్ క్యాస్టా
ఆ సేమ్ క్యాస్ట్ ఏ ఇప్పుడు ఈ వీళ్ళు ఉంది చూసినవా మా పక్క నా అక్క చెల్లలు మా నా అక్క చెల్లలు అయితారు ఇద్దరు
ఆ
వాళ్ళ అక్ పెద్దమ్మ బిడ్డ అని చెప్పిన కదా
ఆ
వీళ్ళు బొమ్మర పోయినోళ్ళు మా ఇంటోళ్ళు
మ్మ్
ఇప్పుడు వీళ్ళంటి పేరు కోట మ్ బాబా అయ్ వాళ్ళు అక్క చెల్లలు అయితారు కాబట్టి వాళ్ళ పెద్దమ్మ బిడ్డ కూడా నాకు అక్క అయితది, సో అట్లా కలిసే వచ్చింది ఇద్దరికి
అవునా
మంచిగా క్యాస్ట్ కలిసింది అందరు ఒప్పుకున్నారు వీళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ ఎడతాన అంటే ఇప్పుడే ఉంటాంది
మరి ఇప్పుడైతే గుసగాదనా
ఆ మళ్ళా అళ్ళ తమ్ముడు చిన్నోడు చానా
మ్
మస్తు చిన్నోడిగామ్మ సరిగ్గా మాటలే మొన్న మొన్న వచ్చినట్ వస్తాయి అట్లా రాసి పెట్టింది వాళ్ళకి ఇంత దబ్బిం చేసుకోవాలని
ఇదో విచిత్రం అన్నట్టు ఇప్పుటిగా
ఆ
అమ్మాయిలకే ఇప్పుడు అసలు ఈ ఇంత ఏజ్లా పెళ్లి చెత్తలేరు ఆ బైకునేజలా
ఆ
ఆమ సేమ్ ఏజ్ ఉంటుంది అటనా చిన్న నేన
ఆమెది ఆమె ఏజ్ పెళ్ళికి కరెక్ట్ అట్టే ఉంటదనుకుంట ఆ ఉండదు ఉ డదు పంతొమ్మిది అంతే
మ్
చేసుకుంటారు చూడాలి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటారు, అప్పుడు నా అతను బాగా మాట్లాడేది ఇద్దరు ఇప్పుడు మాట్లాడట్లేదు సరిగ్గా
అవును
మాట్లాడుతారు ఆహా అక్క చెల్లాలి అది ఇప్పుడు పెళ్ళయి ఇద్దరు లవర్స్
అమ్మాయి కూడా మాట్లాడేదా
ఆ అమ్మాయి కూడా మాట్లాడేది నాతోని అంటే ఇకవాళ్ళ పెద్దమ్మెళ్లది ఇంటి పక్ క్కనే కదా వాళ్ళ చిన్నమ్మెల్లది ఉత్తదికదా అట్ ఇట్లా దెల్సు మళ్ళా ఇప్పుడు వీళ్ళ చెల్లు ఉంది. కదా ఆమె హాస్టల్ ఉంటది. కద ఇప్పుడు ఈ పిల్ల ఇప్పుడు మన ఇద్దరు కామన్ హ్ స్టల్ ఉంటది కదా ఆ వాళ్ళ ఆమెతో ఆమె వాళ్ళ కూడా అట్లా కొంచెం తెలిసిగా
ఉహ్
ఉహ్
స్టోరీస్ వస్తాయ్ కావచ్చు అయితే
ఆ చూడాలి నేను కూడా అందుకే సూతానా
ఉహుహు ఏం అన్నది వె అస్సలు ఆ విషయం మత్తందే తెల్వాలి ఫోటోస్ తక ఇల్లాలి పనం కుంటుంది అప్పటి వరకు
ఆ కష్టమ అయిపోతుది అమ్మ ఏమైందో ఏ నిద్రదా వస్తయా
రేపటి వరకు వెయిట్ చేయ్యాలినా
ఆ రేపటి వరకు వెయిట్ చేయాలి కదా రేపటి వరకు మళ్ళా రేపు సాయంత్రం వరకు మళ్ళది
మ క్లాస్మేట్స్ అందరు పోతారు గో చ్చ
రేపు ఎందుకు
ఎంగేజ్మెంట్ విళ్త నార్మల్ గానే చేతల
నార్మల్గానే అమ్మాయి ఎవరు ఇట్టుకాడ చెతారేమో
గ్రాండ్ గా చెస్తాాలేమో అనుకునా
అయ గ్రాండ్గాం చేయ్యరు అసలు వద్దొద్దనే అంటండి అబ్బాయి వాళ్ళు తు పోతార పెళ్లిిగా చేతారు కదా గ్రాండ్ గా పెళ్లిి పోతారేమో కానీ ఎంగేజ్మెంట్కి ఏమ ఉహ్
ఇంక మరి ఫోటోలో వాళ్ళు పెడతేారు ఎవరు పెట్టారు
ఆ వాళ్ళే పెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు అక్కసిల్లలు ఉన్నారు ఇ స్నోమాయింట్ పక్కన వాళ్ళ పోతు పెతారు కదా వాళ్ళు పెడతారు
తిరగవచ్చ చేత వాళ్ళు
క్లోజ్ లో పెడతారు పెట్టినా కూడా మ నాకు తెలిసిన అంతవరకు
అచ్చా
ఇంకెవరిది ఉంది మా సైడ్ ఎవ్వరిది లేదుగా
మా సైడ్ అంట అంటే ఇందాక చెప్పినామదే మెలు ఉందట గంతగ్గ మా ఫ్రెండ్స్ కల్లా ఫస్ట్ నాదయింది. నెక్ క్స్ట్ఇంకొకరిది అయింది దగా ఎన్నిక నెక్స్ట్ లైన్ లిలో ఉన్నది
నీ ఫ్రెండ్లల ఒక ఆమెది అయింది కదా నీ పెళ్లి తర్వాత
ఆ నా బర్త్డే రోజా మ్యారేజ్ జేయండి
ఆ అవున్ నువ్ ఆ రోజు పర్పుల్ కలర్ డ్రెస్స్ యేస్కవోయినవ్
ఆ
ఆ ఆమే ఇప్పుడు, మా ఇంటి పక్కన వాళ్ళ చుట్టాలే కదా
అవునాటగా
ఆ ఫోటోలలో చూసిన నేను కూడా ఆ పెళ్ళకి వచ్చింది నువ్వు చూడలేదేమో
ఎవరు వచ్చిళ్లు
ఇప్పుడు ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ అవుతుందని చెప్పినా కదమ్ మా ఇంటి పక్కన
అమ్మాయా
ఆ అమ్మా ఎం
లా ఉంటందా కొంచెం
ఈ రోజు పెళ్ళి కాదు
అదే ఆ రోజు ఆమెను గాని లావ్ ఉంటది కొద్దిగా
ఆ లావేం ఉండదు నేను తర్వాతకి పంపిస్తా నీకు
ఆ
అమేమి ఉండదు కానీ కొంచెం
ఇలు డాన్స్ ఏష్యలు బానే
డ్యాన్స్ కూడా వేసింది ఆమె కూడా చీర కట్టుకున్నారు
అవున ఇం చూసా గుర్తుపడ్
చు గుర్తు పడ్తావ్ అమె తెల్వదు కదండీ
అదే
మ్
మాకే గోరంగన్ పిత్తా దశలో ఆమె టార్చర్ బెడతార పెళ్ళి ఆయనక ఎట్లుండదో
ఆ ఆమె త టార్చర్ అయితే ఇక అబ్బాయి ఏం పెట్టడ అనుకో, ఎందుకంటే ఇక ఇన్ని రోజులు లవ్ చేసుకొని పెళ్ళి చేేసుకుంటారు కదా
మ్
ప్రేమించు కాబట్టి అబ్బాయి పెట్టడేమో కానీ, అమ్మాయి వాళ్ళ ఇక వాళ్ళ అమ్మ కూడా మంచిది అబ్బాయి వాళ్ళ అమ్మ కూడా
మ్ అదే అమ్మాయిల టార్చెర్ కొందమంది ఉం అట్టే గార
ఆ బర్ తల వెడతార ఇగ
ఏ చిన్న ఏజ్ నుండే అంత తిప్ ప్పలు పడాలంటే కష్టం కాదు
ఉ అబ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే మంచిళ్ళు అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న
మ్
ఏమో ఇక నానైతే మొత్తం ఇక రెడ్డి, అంటే ఏం చె ఏమ అనడు ఒక్క మాట ఆ చనా ఎట్లా అవుతదో ఇక చూతంటే చూతాంట తెలుతది మారుతారు ఉంటాంట ఉంటంట కూడా
అదే ఎన్ని ఇయర్సాంటా
ఏంటిది లవ్వా
మ్
హమ్ ఒక్కటి అంతే ఒకటి ఒకటిన్న ఒకటే దగ్గర దగ్గర
అ ఒక్కదానికే లవ్ అని పేరు పెట్టేసి టక్ మ్యారజ ఇ తలా చిన్నపిల్లలకు
రెండు ఉంటదేమో దగ్గర దగ్గర రెండు అంతే
ఊ ఐనా అట్ర్రాక్షనయితే వన్ ఇయర్ వరకయిన ఉండకపోవులే
ఊ ఉండకపోవ్
ఊ లవ్ కాబట్టే ఉండాలి
ఉండదిగ పెళ్ళిచేసుకుంటరు ఏదైతేందిగ పెళ్ళి తర్వాత ఎట్లనా ఉండాలెగదా
అదే
కానీ మస్తు చిన్నేజ్ ఇప్పుడే, అంటే ఇగ ఇప్ప న్నుంచి ఇంక కొన్ని రోజులు లవ్ చేసుకుంటే మాత్రం అప్పటిలోపు ఏదన్నా ఒక గొడవలు వచ్చి విడిపోవు ఖచ్చితంగా, ఈ కొన్ని రోజులు కాబట్టే విడిపోలే
అందుకనే వాళ్ళ పేరెంట్స్ అట్ల చేతన్నట్టున్నరు
ఆ అమ్మాయి వల్ల ఒక్కతే ఆమె బిడ్ ఇద్దరు కొడుక్ కులాంట
ఇగ బామ్మరుదులు గూడ ఉంటే కష్టమే గీమకు వాళ చెల్లనేవన్న అంట ఒకవేళ ఏమి ఎక్కిచ్చి ప్పినకతమే
ఆ చెప్పదేమో ఇగ కొంచెం ఈమె కూడా ఇన్నోసెంట్ లాగానే అనిపిత్తది
మ్యారేజ్ అయితే మార్ తరా అందరు
ఆ మారు
ఎదన్న చిన్న ఇబ్బంది జరిగి గిన ఇన్నోసెంట్లెక్క ఉండకుండ
నేను ఆమెను దగ్గర్నుంచి కుడ ఎప్పుడు జూల్లే మొన్న మన ఊరిలో బోనాలు అయినప్పుడు ఒచ్చింది
మ్
అప్పుడు ఒక్కసారి చూసిన డైరెక్ట్ అంతే ఇగ ఎప్పుడు చ ఇట్ల ఫోన్ల మాట్లాడుడే
అవునా
పెళ్ళైనక్
ఫోన్ లో మాట్లాడతావా
ఫోన్ మాట్లడను నార్మల్గ మెసేజ్లో
మ్మ్
మ్మ్
చూద్దాం ఎప్పుడై మ్యారేజ్ ముందు చేసుకుంటాల్లు
ఆ ముందు చేసుకుంటాల్లు ముందు చేసుకున్న కూడా అంత మంచిది కాదులే
మ్మ్ ఇప్పుడు ఊరంతా పాకి ఆగమాగం చేయిసినాలే
ఆ
ఈ చిన్న ఏజ్ లో అయ్యిందనే
చిన్న ఏజ్ లో అయ్యింది అనుకుంటారు గనీ ఇక గొడవలు అవి విడిపోకముందే చేసుకుంటారు కాబట్టి ఏం గాదు అదే గొడవలు అయ్య ఒక పెళ్ళయితే మాత్రం ఇంక ఘోరంగుండు
ఇప్పుడు పెళ్ళయినంక ఇంకా ఏం పని చేయట్లేరా అంటే ఇకా
ఆ ఆ అంతే ఏం పని చేయట్లేదు ఇ ఇంట్లోనే ఉంటాడు అంటే ఇక కష్టమే
ఇప్పుడు ఏం కంప్లీట్ చేషిను క్కడే
ఇ టెన్త్ వరకే
ఇంటర్ చదవాలే
లేదు
వరకు అప్ప నుండి ఏం చెతాం మరి
కాలి రోడ్లు లేవా మన ఊర్లో
ఆ మ చదువుకున్నా
మన ఊళ్ళ బస్ స్టాండ్ కడ కేక్ లేదా షాప్ ఉండే కదా బేకరీ
బేకరి
ఆ కొన్ని రోజులు దాన్ని నడిపించిండు తర్వాత పెసిండు
మన ఫ్రెండ్స్ కూడా గణవడే అప్పుడు నాకు బేక్రి దగ్గర
అసలు ఆ షాపు వాళ్ళు పెట్టుకున్నారు ఫ్రెండ్స్ కి పెట్టిండ్రో లేకపోతే దూరల్లో అందరికీ పెట్టిండ్రో వాళ్ళే ఉంటారు ఇప్పుడల్ల
అద
ఆహ్ ఇగా ఇక అప్పుడైతే అది కూడా బంద చేసింది ఇ ఇప్పుడైతే బాయి కాడికే ట్రాక్టరు తోలేము కాని ఏం లేదు ట్రాక్టర్